హలో
ఆ హలో మీరెక్కడున్నారు
నేనూ ఇప్ ఇప్పుడే బయటకొచ్చాను అది ఇప్పుడే తిని
అవునా ఓకే నేనూ ఆ మాదీ నేను సిటీ లో ఉంటాను అయితే విలేజెస్ గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా అంటే పల్లెటూర్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నా మిమ్మల్ని నీ అడుగుదాం అనుకుంటున్నా
ఎందు ఎందుకు ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చారా మీకు అన్ టే ఎందుకన్ చెప్పేసి
ఏ అదేం లేదు తెలుసుకుందామనీ ఫోన్ చేష్నాక వటి అని
అసలు ఇంతవరకు మీరు ఒక్కసారి కూడా పల్లెటూర్లకు విలేజ్ వాతావరణం ఎలా ఉంటుందో మీరు అసలు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదా చూడలేదా
ఆ చూస్నా కాని మీదీ అంటే మీది పల్లెటూరు అనీ కొంచెం నాకు తెలిసింది అయితే
స్పెసిఫిక్ గ మా స్పెసిఫిక్ గ మా ఊరు గురించి తెలుసుకుందాం అనుకుంటు టున్నారా
ఆ అంటే ఎట్లు ఉంటది ఏం ఇది వాతావరణం అనేసీ తెలుసుకుందాం అనుకుంటున్నా
కే ఓకే అండి
సిటీ కంటే కూడా పల్లెటూరే బాగుంటది అని అందర్ అనుకుంటరు అయితె దాని గురించి తెలుసుకుందామనీ అడుగుదాం అనుకుంటున్నా నేను
అదె అదె సిటీ ఇక సిటీకి విలేజ్ కున్న తేడా ఏమంటె మన ఇప్పుడు సిటీలొ మనం పక్క పక్కనే ఉన్నాగాని ఎవరు పట్టించుకొపోమ్ పట్టించుకోమ్ ఇక విలేజ్ లో అట్లు ఉండది ఇక విలేజ్ లో ఎంత దూరం ఇల్లులు ఉన్నా గానీ అందరు ఒకరువొకరు పట్టించుకుంటరన్న మాట్
అవునవును సిటీ, సిటీ వాల్ ఎ ట్లవుంటారంటే పక్ క్క వాళ్ళు మాట్లాడక్ పోవటం ఎవరిది వాళ్ళింట్లో ఉండడము డోర్లు వేస్ పోని అంన్ తే పక్కావ్ పోర్షన్ లో ఎవరున్నా కూడా అసలు వాళ్ళకు వీళ్ళకి ఏమిస్ సంబంధం లేనట్టు ఉంటరు. అదే విలేజ్ లో చూసుకున్నట్టయైతే సక్కగా అందరూ కల్సిమెల్సి సుంటారు మంచిగా
అదే అదే అందుకే మేమ్ ఇప్పటి వరకు కూడా ఎన్ని ఇయర్ సైన మేమ్ విలేజ్ ఉంననీకి తిరిగిన నాది ఇప్పర్ రేపడ్ రోజు నాకేమన్నా అయితే అయ్యో పాపం బి డ్డకు ఏమో అయింది అని చెప్పేసి వాళ్ళు వస్సారన్నబట్ సో అందుకే విలేజ్ అనేది మాకు మోస్ట్ ప్రియారిటీగా అట్లుంటాది, సిటీ కంటే
అవునవును అంటే ఊర్లల్ లో ఎంతయినా కూడా ప్రేమాను రాగాలు చక్కగా అందరు మంచిగా కలిసిమెలిసి ఉంటారు, ఆ సిటీలో అసల ఎవరు ఎవర్ని పట్టించుకోరు అసలు ఎప్పుడు చూసినా డోర్ వేసుకోవడం, డోర్ వేసుకోని ఎవరి ఇండ లో వాళ్ళు ఉంటారు మళ్ళీ బిజీ లైఫ్ ఎవరి జాబ్ వాళ్ళకు, అసలు ఎవరు కూడా ఒకరినొకరు పట్టించుకోరు సిటీలో
ఇక్కడ అందరు పట్టించుకుంటారు మళ్ళా అందరు కూడా దీన్ని ఏవంట్రు పొలం ఒకటే పొలంలో అందరు పని చేస్సారు ఇట్ల అందరు కల్సి ఒకటే పొలంలో పని చేసుకుంటా అందరు కలిసి తింటరు అక్కన్నే మధ్యనం లంచ్చి ఎస్సరు, సాయంత్రం స్నాక్స్ తింటరు, మళ్ళ రాత్రి కూడా మేం వండింది మా పక్కింటోళ్ళు ఇంటరు, పక్కింటోళ్ళు వండింది మేమ్ తింటం, సో ఇట్ల మొత్తం అంతా షేరింగ్ లైఫ్ నడుస్సూ ఉంటది. పల్లెటూర్ ల్లలో
క్కగా మళ్ళీ పనుల్ చేస్ సుకునేటప్పుడు కూడా చక్కగా పొలం పనులకు వెళ్ళినప్పుడు అందరు చక్కగ కబుర్లు చెప్పుకుంటా పనులు చేస్సు ఉంటారన్నట్టు
అవును, మొత్తానికి అయితే వాగ అట్లాగ ఉంటంది. ఇగ మేమ్ కూడా ఫ్రెండ్స్ కూడా ఎక్కన్ను ఇగ అందరం అదే ఊర్లో ఉంటాం గాబట్టి, మేము కూడా మా మమ్మీ డాడీకి హెల్ప్ చేసుకుంటా ఇగ అదే ఫార్మింగ్ చేసుకుంటూ అక్కడ వాళ్ళక్ హెల్ప్ చేసుకుంటూ ఉంటం.
ఆ అయితే మరి మీరు పల్లెటూరులో వెళ్ళినప్పుడు పల్లెటూరులో అసలు ఇండ్లు ఏవి విధంగా ఉంటాయి మనకు సి ఇలాగా పెద్ద పెద్ద భవనాలు ఉ ఉంటాయా మాం ఫుల్లుగా ఉంటాయా మనకు
టయి మనకు ఆల్మోస్టు
అంటే పెంకుటి ఇల్లుస్ ఉంటాయా పెంకుటి ఇల్లులు అంటే గూన ఇల్లులు
కుల ఇల్లులే ఉంటాయి మొత్తం ఆల్మోస్ట్ అన్ని అయే ఉంటయి కానీ అంత చిన్న చిన్న ఇరుకు ఇరుకుగా అవును ఒక్క రూమ్ లో ఇద్దరు పడుకునే అంత జాగ ఉంటది
అంటే వాళ్ళు అంటే ఉమ్మడి ఫ్యామిలీస్ ఉంటాయిన్నమాట ట అందరూ కలిసి మెలిసి సి చక్కగా ఉమ్మడి ఫ్యామిలీస్ ఉంటారేమో కాదా
అవును అందరు కలిసి ఉంటారు కలిసిమెలిసి ఉంటారు ఇక ఎక్కువ అంటే మనకు గ్రీనరీ ఎక్కువ కనిపిస్తది ఇక ఆరాంగా గాలస్తే మీరు ఫ్యాన్లు యూజ్ చేస్తారు కానీ మేము ఫ్యాన్లు యూజ్ చేయ్యం చెట్ల కింద పోయి వంటాం అంతే గాలి ఫుల్ వస్తది
ఆ అవును నేను కూడా విన్నాను విలేజ్ లలో ఎట్లుంటదంటే చక్కగా ప్రతి ఒక్క ఇంటి ముందు వేప చెట్టు ఉండడము వేప చెట్టు గాలికి చక్కగా కూర్చొని కబుర్లులాడ డం మన్ మధ్యానం వేళ అందరూ కష్ట సుఖాలు ఆదక బాదకాలు ఒకరితో ఒకరు పంచుకోవడము ఆ కొంచెం బాగుంటదని నేను గుడా విన్నాను
అవును అలాగే ఉంటది మాకు ఆల్ వేప చెట్టుకి ఒక చీర కట్టేసి ఉయ్యాల లెక్క కూసొని ఇక ఎంజాయ్ చేస్తూ అట్లా ముచ్చట్లు చెప్పుకుంటా స్కూలు కాలేజ్ డుమ్మ కొట్టి అట్లా పని పోయి అట్ల పైసల్ సంపాదించి స్కూల్ ట కొంచెం కొంచెం ఇగా ఇక రోజు స్కూల్ కూడా ఉంటది పల్లెటూర్లల్ల అక్కనే బలాదూర్ తిరుగుడు ఉంటది
ఓ ఉన్నదనుకోండి గ్రామం ఆ గ్రామంలో ఏమన్నా చే చెరువులు అట్లా ఏమన్నా ఉంటాయా చెరువులు కుంటలు అట్లాంటివి ఉంటాయి ఊరి చివరనా
అవును ఉంటాయి ఖచ్చితంగా ఉంటే ఇక ఊరన్న తర్వాత ఒక చెరువు ఒక వాగు ఉండంది అది ఊరే ఉండది అది గాక తుమ్మ చెట్లుంటాయి పెద్ద పెద్ద తుమ్మా చెట్లుంటాయి వాగులల్లా
ఓ వాగంటే వాగంటే ఎవరికైనా ఇష్ట్ ష్టమే చక్కగా ఆవాగొడ్డున వెళ్ళీ ఆడుకోవడమూ బాగుంటది అసలూ ఊహించ్ కుంటేనే ఎంతా అసలు. చాలా స్వీట్ మెమొరీస్.
ఇయల ఈ ఎండ చంపు
అ
పొద్దుటెండ వాట్లల్లా ఏం ఉండ్
అంటే ఇక అందరు సందడి సందడిగా ఆడుకుంటారా.
ఆ హల్చల్ హల్చల్ అదే ఇసుకలా ఇసుకతోనీ. ఆ అదే గూడులాగా చేసి, బిల్డింగ్ లాగా కట్టీ, ఆళ్ళతోనే ఇంగ చిన్న పిల్లలూ ఇగ మేము అందరం ఆడుకుంటా ఆ మట్టిన్లే బొర్రుతూ అట్ల గడిచిపోత్ ది ఇగ రోజంతా.
ఓ మంచిగానే మరీ. ఆ ఆ మరీ అక్కడ కోళ్ళూ, మేకలూ అలాంటివి కూడా ఉంటయి అ ప్రతి ఇంటిలోనూ అలాంటివి ఉంటాయా అక్కడా.
అందరికీ ఆవు లూ, మేకలూ అన్ని ఉంటయి. పొద్దు పొద్దున్నే ఆవు పాల్పిండీ అందరి ఇంటికి తీస్కచ్ ఇస్తరు ఆయన్ ఆయన కూడా మా ఆయననే మాకు తెెలిశిన ఆయననే. ఆయననే పాలందరికీ ఇస్తడు. ఇగ మిగతా అంటే ఇగ కోళ్ళ అంటే ఇగ అవే పెంచుకుంటరూ. ఇగ పండగ చుట్టాలు ఎవరన్న వస్తే అయే కోస్తరూ ఇగ మొత్తం ఇగ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక పెంచుకోవాలె అవిట్
అంటే అవి కూరగాయలు కూడా కొనడమూ అట్లే ఏముండదు ఏమొ. మీకు పేరన్లు అని అంటే ప్లేస్ ఉంటది గదా, ఆ ప్లేస్ లోనే మీరు అన్నీ కూరగాయలు వేసుకొనీ, అవే కూరగాయలూ ఆ వంట చేసుకొనీ. తింటారేమో గదా మందులేని తిండి బాగుంటదేమో మరి.
ఆ అవున్ ను బాగుంటదీ. మనకు ఎట్లా అంటే మనకు ఇప్పుడు ఇంటి ముంగట కొంచెం స్పేస్ ఉంటే అయిపోతద్. అక్కడ కొన్ని విత్తనాలు వేస్తే చెట్లు మొలుస్తయి. ఒకవేళ మేము చిన్నది మా మందం వేసుకుం టే మేం తినడానికి ఇగ ఒక వేళ మేం మార్ కెట్లా అమ్ముకోవాలీ అనుకుంటే, మేము కొంచెం పెద్ద స్పేస్ లో ఏస్
ఆహా అంటే సంత్ తలో వెళ్ళీ అటు సంత్ లు ఉంటయి గదా. అంటే వారానికి ఒకసారి అంత ఉన్నప్పుడు ఆ సంత్ తలో వెళ్ళీ మనకూ సరిపోయే అన్ని మనము వంట చేసుకొన్ తినీ, మిగిలిన వాళ్ళని సంతలో వెళ్ళి అమ్ముకుంటారా మీరైతే.
ఆ అలాగే అంటారు. ఇప్పుడు సిటీ వోళ్ళు మనలాగ గ వాళ్ళు టమాటా చెట్లు పెంచుకోరు. ఇగ మనమే పెంచాలి, ఇగ మనమే తీస్ అమ్మితే కొంచం మనకు కూడా కొంచెం డబ్బస్తది కాబట్టి, మనం కొంచెం పెంచి ఇగ వాళ్ళకు తీసుకెళ్ళి అక్కడ అమ్మడం జరుగితే, ఇగ వాళ్ అవి కొనుక్కొని ఇక వాళ్ళు
అవునవును కానీ మేము కొనేకి చాలా మంది అంటారు కదా ఇవన్ని మందు కాయలు అది ఇది అంటూ ఉంటే, ఇగ రేట్లు కూడా బాగుంటయి అయినా కూడా ఇగ మాకు తప్పదు ఈ సిటీ వాళ్ళకు ప్రతి వస్తువు కొనాల్సిందే ప్రత్ తీది కూడ నీళ్ళతో సహా కొని తాగాల్సి సిందే. సిటీకి పల్లెటూరుకు బాగా తేడా ఉంది డిఫరెన్స్
ఉంటది ఇగ డిఫ్ ఫ్రెన్స్ అన్నాక ఇగ మాకంటే జాగ్ ఉంటంది. తం అడవి ప్రాన్ తంలొ బతుకుతాము జాగ అంతా మా పేరు మీదనే ఉన్నట్టు మేమే బతుకుతాం. మీ సిటీలో ఎవరి జాగ వాళ్ళకి అన్నట్టు ఉంటాయి కదా, ఇగ ల్యాండ్ ఇది అని ఇగ మీరు ఎక్కడ పెంచుకుంటారు పెంట పోన్నికి జాగ ఉంటది కాబట్టి ఇగ మీరు పెంచుకోరు ఇగ మేము పెంచుకుంటాం ఇగ మాకు దాని వల్ల కొంచెం ప్రాఫిట్.
మరి మీరు పల్లెటూర్లలో ఈ మధ్యన నేను వింటువున్న పత్తి పంటని ఫా పత్తి బాగా వేయడము అత్తి ఎక్కడ చూసినా కూడా ఆ మామూలుగా వారి, గోధుమలు, కందులు, పెసాలు ఒకప్పుడు బాగా పండించే వాళ్ళన్ ట కానీ ఇప్పుడు ఏమైందో ఏమో కానీ ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణకు రావడం వల్ లా ఇంత మొత్తం పత్తి వేయడం జరుగుతుందని అందరు అనుకుంటాండ్రు. పల్లెటూరు కూడా మారిపోతుంది అనేసి కొంతమంది అంటాడ్రు మరి
ఈ సీజన్ లో ఇగ పత్తి అనేది కామన్ కాబట్ టి ఇగ పత్తి ఆ ఎందుకంటే ఇగ క్లాత్ బిజినెస్ అది ఇది అ టెక్స్టైల్ ఇండస్ట్రీలకి పో తప్పదు కావట్టి ఇగ కాటన్ ఎక్కువ పెడతారు ఇగ ఈ సీజన్ కాటన్ కి సంబధించింది కాబట్టి ఎ ఖచ్చితంగా ఇగ అందరు పెట్టినప్పుడు మనం ఇగ ఈ ఈ వా వాతావరణానికి ఏది సెట్ అయితే ఇగ అదే అన్నట్టు దాన్ని పెంచడం జరుగుతది. ఇవుడ్ టమాటాలేసి టమాటాల గిరాకున్నప్పుడు, టమాటాలు పెంచుతాం. అట్లా దేనికి గిరాకుంటే, అప్పుడు మనం అవి పెంచు
లు కరెక్టే కానీ ఇప్పుడు బాగా మంది ఏమన్ కుసుండ ఆ ఇగ అందర్ తో పాటు మనము అందరుూ ఏది పండిస్తే, మనము మన చేన్ళల్లో మనం కూడా అవే వేయాలన్న ఉద్దేశంతో, ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యన పత్తి పంటకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మీ విలేజ్ లో కూడా పత్ తి బాగానే వేస్తారా మరి?
ఆ చాలానేస్తయిపో మాది కూడా నాలుగు ఎకరాలు ఉన్నాయి. నాలుగు ఎకరాలల్లో నాలుగు ఎకరాలు కూడా పత్తే ఏసినాము, ఇగ పనోళ్ళన్ పెట్టి ఇగ ఇగ పీకియాల ఇగ మెల్లగ ఈ కొన్ని ఇగ సీజన్ లాస్ట్ ఎండింగ్ ల